ఆ వినిపిస్తుందా
ఆ ఇప్పుడు ఓకే చెప్పండి
ఉమ్ ఏం చెప్పాలి
ఏమైన చెప్పు తిన్నా పడుకున్నా
ఆహ ఏం చేస్తున్నరు అని అడుగుదాం అనుకున్నా అప్పుడే పడుకున్నా అనేసిర్రు మీరు
తినడు తోటే అట్ట స్నాప్ ఏయడం అలవాటు నాకు మధ్యాహ్నం పక్క ఒక గంట సేపయినా పడుకుంటా
నాకు ఈ రోజు ఇంట్రెస్ట్ రావట్లేదు స్ట ఈ నేను రోజు సిక్స్ కి లేషి స్టార్ట్ చేస్తే అసలు బ్రేకే ఇవ్వ టువెల్కి ఇస్తా మళ్ళీ తిని తిని బ్రేక్ ఇగ తిన్నాక కొద్దిసేపు మాట్లాడతా అత్తమ్మ అంటే మా వాళ్ళతోటి
హ
మాట్లాడాక మళ్ళీ స్టార్ట్ చేస్తా అన్నమాట మళ్ళ స్టార్ట్ చేస్తే ఫైవ్ కి బ్రేక్ ఇస్తా
ఉ
తర్వాత మళ్లీ ఎయిట్ కిత్త మంచి త్తేనే కదా కరెక్ట్గ ఉండేది ఇప్పుడు మళ్ళీ అందులో ఇప్పుడు మేము అంతగనం ఉంటమా మళ్ళీ అల్లా టాపిక్స్ ఉంటాయి ఆ క్లాసెస్ మళ్ళీ ఒక్కొక్కడు గంటలు గంటలు చెప్తాళ్ళు ఆ గంటలు స్కిప్ మళ్ళీ అర్థమయినంక స్కిప్ చేయాలే తలనొప్పి ఒత్తాంది ఈమధ్య
నేను అదే చదువుడు చదివి ఉంటే పాటికి లక్ష రూపాయల జాబ్ కొట్టేటోన్ని నెలకు లక్ష
ఈసారి బీటెక్ ఫోర్త్ ఇయర్ కదా ఖచ్చితంగా గేట్ వచ్చేసింది అనుకో మళ్ళీ మాకు ఈ సాఫ్ట్వేర్లన్ని నాకొద్దు అని సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నా సి మీద
ఎక్కడిచ్చిళ్ళు ఇంటర్న్షిప్ నీకు
కోడ్ ఆల్ఫా మాకు వస్తయి కదా నేను బీటెక్ కదా వస్తయి మాకు చెప్తరు కూడా కొన్ని కొన్ని టాస్కులు సబ్మిట్ చేయడం అలాంటి ఒక ఫోర్ ఫైవ్ చేసినం అనుకో డైరెక్ట్ మాకే ఇంటర్న్షిప్స్ ఫస్ట్ మాకు మనీ రావు కొన్ని ఇంటర్న్షిప్స్ అయి పోయాక మేము కొంచెం నేర్చుకున్నాక అప్పుడు మాకు వస్తాయి
ఉహు
అది బిల్డ్ చేయడం ఒక వన్ ఇయర్ లో అయిపోతది కానీ అటోద్దు అని అటు చేయచ్చ అటు పోవచ్చు లే
అ టాస్క నేనైతే చదువుదాం చదువుదాం అనుకుంటానీ కానీ నాతోను అయితేనే లేదు రీల్స్ మీినే పోతంది మొత్తం డే అంత
ఏమిసా
రీల్స్
ఒక్క రోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే అదే అలవాటు అయిపోతుంది ఒక్కరోజు అవు ఒక్క రోజు స్టార్ట్ చేస్తే మిగతా రోజులు అలానే ఫాలో అవ్వాలని మైండ్ కి చెప్పుకుంటా రావాలి
ఏమి చేయాలి తప్పదు కదా
చెయ్యొచ్చు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ మనము ఉండొచ్చు ఇప్పుడు మనకు వచ్చే జీతాలు సరిపోవా కానీ ఏదో పిచ్చొల్ల లాగా ఏమేమో చేస్తాం
హు
మామూలుగా ఫార్టీ వస్తే ఏమో కదా అంత బాగా కష్టపడితే ఫార్టీ మామూలుగా జాబయినా ఒక ఫార్టీ థర్టీ అంత ఉంటాయి సరిపోతే అవి కానీ కావాలని ఏదో
పాార్టి వరకు సేవింగ్స్ చేసుకొని అవి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని వచ్చే ఇంట్రెస్ట్ తోటి బతకచ్చు
ఇట్లాండదే మనిషి మనిషి ఆలోచన ఇంకా సం పాదించాలి ఇంకా కోట్లు వేయాలి బిల్డింగులు కట్టాలి అట్లా
మా అమ్మ యి ఉన్నాయి టాస్కుల్ కానీ చేయరాట్లేదు ఫోన్లో అందుకే ఎవరికి చేయట్లేదు కూడా
ఉహు
ఉ సుప్రజక్క అనే మాక్కది కూడా ఉంది లాగ్ ఔట్ చేసినా అకౌంట్ ఆమెకు ట్రాన్స్క్రిప్షన్ వచ్చింది ఫోన్ ఏ ఫ్రెండ్ రెండు వచ్చినాయి కానీ లాగౌట్ చేసిన ఆమెకు అకౌంట్ క్రియేట్ అవ్వట్లే నేను యాడ్ చేస్తే మళ్ళీ నేను చేసి వేస్ట్ అవుతది అసలే ఫస్ట్ ఫేజ్ వన్ చేసినా ట్వంటీ కాల్స్ అప్పుడే అవి వేస్ట్ నాకు డబ్బులే రాలే
హు
హు
జెన్యూన్ ఏ నా మన నెంబర్ లేెడకన్నా పోతే అవి
అరే మరి అస్సలే మరి కా
అసలే అగ ఇక్కడ నాకే భయంం లేదు మీకెందుకు భయం
ఏవో అమాయకు నేను
వాహో ఏ పోతే నాకే తెల్వదు నేను ఏమన్నా ప్రొఫెషనల్ నా నాకేం తెల్వదు
పోత నాకు ఏం తెల్వదు సార్ సింధు ఏ అంతా చేసింది సార్ అని చెప్తా
నా పేరు ఎట్లా తెలుసు
ఊ
వాట్సప్ లో చూసినావా
హు
సిందే ఇదంతా చేసినారు అంటే నేను చెప్తా అప్పుడు మా అక్క మా అక్క చెప్
వాళ్ళందరు నిగ్గు మీ అక్క మీ బావనే మీ చిన్నక్క నీ మమ్మీని అందరిని నిగ్గు నువ్వు
మీరు ఎంత మంది అడగలేదు
నిన్నొక్కన్నే
ఒక్కరేనా మరి ఇంకా పెళ్ళి చేసుకోలేి ఒక్కడు కాబట్టి చేసుకోలేదు
ఉ మేమిద్దరమ్ మా అక్క నేను మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది మా ఊర్లోనే ఉంటారు
ఉ
హ
ఆ కరీంనగర్ే ఆ అమ్మాయి చూడాలా చూడాలి ఏడవైతే కాను
ఆ
మచ్ మనీలో సజజయి దొరుకదు
మ చూడాలని ఎందుకన్ను
ఓ షట్ నా కూడాడ ఇల్వద ఎవరు
యావరేజ్ ఉంటా యావరేజ్ అమ్మాయిని చూడు చాలు మ అంత అందంగా ఉన్నాం కానీ యావరేజ్
నన్ను ఎప్పుడు చూసినావు
పేర్లోనే ఉందిగా అక
ఓ అట్లానా పేరే మాత్రం బాగుంటది
ఆ
నేను బాగను
నిశయం
ఆహా నాకు గొంత చూసిన కదా బర కొంత లాగా ఉంటందిని ఇంకా నేను మెల్ల మాట్లాడుతున్నాను ఇంకా టిగా మాట్లాడుతానువనాలిడు కూడాొడవ పెట్టుకున్నాడు
అంత అంత బాయ్ ఫ్రెండ్ లేలీడా బ ే కంట ఉంటలే
లేదు కానీ ఏం చేద్దాం అంటే హాస్టల్లో ఉమెన్స్ కాబట్టి లేరు కో ఎడ్యుకేషన్ంటో ఉండే వాళ్ళే అయినా ఇప్పుడ ఏం ఇంట్రెస్ట్ లేదు అయినా పెళ్ళి ఫిక్స్ నాకు
అయ్యో అప్పుడే
పెళ్ళి ఫిక్స్ చేస్తారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతారేమో
అయ్యో మరి దానికి గేటు చదివి జాబ్ు తెచ్చుకొని పెళ్ళయినా కా వాడు జాబ్ వద్దంటే ఎట్లా మరి
అంటే అలా అనేటోళ్ళు ఇప్పట్లో లేరేమో అవు మనము నము ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏమైనా ఖాళీగా ఉంటేనే అమ్మాయిలంటే ఖాళీగా ఉంటేనే ఏదో ఒకటి పెళ్ళ వేద్దామా అది ఇదా అని ఆలోచిస్తారు ఇంట్లో ఉంటే
ఓహో నువ్వు అట్లా వచ్చినవా ఇది నేర్చుకుంటే అంటే ఒకఓే
పోతే
కొన్ని రోజులు లాక్క రావచ్చు
నేరయతే మీకు ట్వంటీ సెవెన్ అంటే మీరు చేసుకోవాల్సిందే ఇంక ఏం చేద్దా
చేసుకోవాలి తప్పదు జాబ్ వస్తా ఏదనా మంచి జాబ్ కొట్టి చేసుకుంటా మాట్లేరు
అబద్ధాలు ట్రై చేసింటారు వదిలేసింటారు
అంత లే ట్రై చేసి వదులే ఇత్ర ఎవరయినా
ఆ వదిలేస్తారు
ఇవ నాకు ఇంట్ అట్లా వరకు సెట్ కవాలి నాకు అట్లా
అంటే ట్రై చేసిండచ్చు ఇంతవరకు అసలు ఇక్కడ నుంచి ఏంటి మామూలుగా ఎప్పటి నుంచి మా ఎప్పటి నుంచో ఫైవ్ చేస్తనే ఉంటారు అబ్బాయిలు ఒక ఎయిటీ ఎయిటీ నుంచి ట్రై ఇస్తార అనుకుందాం అప్పుడ పెద్దోళ్ళు అయితారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు లేకుండా ఎందుకుంటారు
నేను బాగుండ అని చెప్పినా కదా నన్ను చుతే ఏవ్వరిగా మాట్లాడరు
అవునా
గలిసి ఉంటా చూడనికి చీమీడిగారుచి ఉంటూ ముఖం పింపుల్స్ వేసుకొని
అసలు ఒక్కటన్నా నిజం చెప్పారా మీరు
నిజామే
ఆహ మీరేలా ఉన్న ఏం లేదుా
ఒకడు ఉంటాడు అంటే నాలేక్కనే ఉన్నాడు అనుకో కర్రగా బండగా ఇద్దరం మేము మేము ఒకటయిపోతాం
అవున
చూడు బట్టతలయిన ఏం కాదు
నా డి పి మీకు కనిపిస్తుందా
కనిపిస్తలే నెంబర్ సేవ్ చేసుకుంటే కనిపిస్తది
ఆ కనిపియా అది నా ఫోటో నే కాబట్టి
హ్మ్
అది నా ఫోటోనే కనిపిస్తుందా లేదా అని అడిగాను
నెంబర్ సేవ్ చేసుకుంటే కనిపిస్తారు నెంబర్ సేవ్ చేసుకోలే క నువ్వు
నేను బాగోను బక్కగా ఉంటా ఆ జుట్టు అంతా జుట్టు చిన్నగా ఉంటది కొంచెం కొంచెమే ఉంటది గుడు గు గుండ అంటే కొంచెమే బేబీ హెయిర్
హూ హు
అంతూసిపోయింది బాగున్నా
ఎయిర్స్ మంచిగా పేరగాలంటే కరివేపాకున్ను అలాది ఉంటా చిసినవ దాని పేరు ఏం పేరు ఉసిరికాయ
పెరిగిందా నీకు
తుని నేను ఆడపిల్లనాయి ఉంటె టే నాకు ముడ్డి వరకుండేది జడ
అంతా పెంచుకునేతొడివ
అట్లా పెరుగుతది నాకు
అవునా మీరు అవన్నీ తింటారా
తింటాంగా రోజు రోజు మా ఫ్రిడ్జిలు ఎప్పటికి ఉంటయి అవి
ఆవున అంటే కల్వేపాకు ఉసిరికాయ రోజు తినాలా
రోజు తింట ఉసిరికాయ అయితే రోజు తింట కరివేపాకు అంటే కూరలల్ తింట గాని ఉసిరికాయ రోజుకొకటి ఇప్పుడెటన్న బయటికి వెళ్ళినా అనుకో నేను అదొటి నోట్లు వేసుకొని పోతా బయట ఏమి తనద్దని రూమ్ కాచే వరకదేదింట
అందసేపు తికుంటనే ఉంటారా
హ్మ్ నేను ఫ బయట ఫుడ్ తినద్దు కొంచెం మొన్నదాక హెల్త్ ఇష్యూస్ ఉండే ఒక సిక్స్ మంత్స్ తినేకు అన్నాడు డాక్టర్
ఏమైందో
లివర్ ఇన్ఫెక్షన్ అంత ఫుడ్ బయట తిని తని తిని లివర్ల వాటర్ ఫాం అయినాయి బాగా బయట ఫుడ్ తింటె అయితది
అంటే ఏం తిన్నరు బయట ఫుడ్
అంటే బిర్యానీలు, మటన్ బిర్యానీలు, పానీపూరిలు, బర్గర్లు, పిజ్జాలు
మీరు బర్గర్లు, పిజ్జాలు కూడా తింటారా.
పోతాం కదా కేఎఫ్సికి, డామినోస్ కి.
హ్
ఇప్పుడు సాటర్డే సండే అచ్చిందంటే కతం ఏదన్నా ఒక మాల్కి వెళ్తం. టైం పాస్ గా షాపింగ్ చేస్తాం లేదంటే పైకెళ్ళి కేఎఫ్సీల బిర్యానీ అదేంటి బర్గర్లు తింటం. ఆఫర్లు ఉన్నప్పుడు డామినోస్లా పిజ్జాలు ఆర్డర్ పెట్టు కుంటాం.
ఆ ఆ టైం అయింది ఆకలయితాంది నాకు. అయినా మీ టైం అయిపోయింది. నేను తిని ఫోన్ చేస్తా.
నువ్వు తినేసి ఉండు నేను అంతలోపు మా ఫ్రెండ్ మెట్రో కాడ ఉండట నేను వెళ్లి తీసుకొని అత్తా.
హ్ తీసుకచ్చుకో.
ఫేవరేట్
ఆ
ఇంకా
అ